హలో గుడ్ ఈవినింగ్ అండి డి ఎలా ఉన్నారు
బాగున్నాం మేడమ్ మీరు ఎలా ఉన్నారు
బాన్నా అండీ
ఎలా గడిసినది మేడమ్ మీది
ఈ రోజు కొంచెం స్ట్రెస్ఫుల్ గానే గడిచిందండి అటు ఇటు తిరగడం జర్నీ లోనే అయిపో యింది డే మొత్తం
ఎందుకు మేడం మీరు మార్నింగ్ నుంచి ఏం చేశారు మేడం ఏమైన్న ట్రావెలింగ్ చేసారా మీరు ఏమన్నా ఎమ్
అవునండి ఇవాళ మంచిర్యాల కి ఎళ్ళిన నేను
ఊరు పేరు చెప్పకండి మేడం
ఓకే అండి పర్లేదు
ఆ సరే చెప్పండి మేడం
నేను మాయే ఇక్కడికి ఏళ్ళిన తర్వాత ఒక అవార్డ్ ఫంక్షన్ ఉండే అండి కల
అవునా అవును
అయితే ఆ అక్కడికి ఎల్లినామ్ ఇగ
ఆ ఏం ఏ ఏం చేసినారు అక్కడ
ఏం లేదండి గద్దర అన్న ఐడియా ఉన్నారా
ఆ ఉన్నారు
తెలంగాణ పాటలు పాడుతారు చూడు
అవునవును అవును
అయితే వాళ్ళ కూతురు వెన్నల అక్క అని తను కూడ వచ్చిందండి ఓ అవార్డ్స్ ఇవ్వడానికి
అవును
ఇంక కోదండరామ్ సార్ వాళ్ళు కూడా వచ్చిండ్రు
అవును
అయితే ఉ అ వాళ్ళు గుడ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జేసిన్డ్ర్ అన్నట్టు
రాములు అచ్చారా
అవునండి
మీ ప్రాంతం నుంచి అండి అక్కడికి ఎంత కిలోమీటర్లు అండి
ఉంటదండి నాకు అంత ఐడియా లేదు గాని ఒకా నలభై యాభై ఉంటాదన్కోండ్
అరవై అరవై ఇస్ అ అరవై మీ డెబ్బై ఉంటదా అండి ఊ అప్రాక్స్మెట్లీ ఈ ప్రాంతం నుంచెల్లి అయితే అక్కడ ఎవరెవరు ఏళ్ళారు ఇక్కడ్ నుంచేల్లి
నేన్ మా ప్యారెంట్స్ తో ఎళ్ళినా అండి
ప్యారన్స్ అంటే మీ మమ్మీ డ్యాడీ మీ ఉక్కురెనా
యస్
మీ బ్రదర్ రాలేదా అండి
లేదండి ఆయన ఎజుకేషన్ పని మీద హయ్యర్ ఔట్ ఆఫ్ స్టేషన్ బొయిండు
అంటే హయ్యర్ ఎజుకేషన్ పర్పస్ అంటే హయ్యర్ గ్రాజువెషన్ గురించి మీ బ్రదరూ ఎక్కడ ఉంటాది మీ బ్రదర్ ఎక్కడ్ ఉంట్రు
నో హైదరాబాద్ లో అండి
ఏం చేస్తారండి మీ బ్రదర్
అయన్న గ్రాజ్యూయేషన్
హ హా అంటే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ జేస్తరా
బీటెక్ అండి
బీటెక్ చేస్తారు మీ బ్రదర్ గారు ఇప్పుడు ఎన్నో ఇయర్ అండి ఇప్పుడు ఎన్నో ఇయర్ అంటే ఎన్నో ఇయర్ ఇప్పుడు ఏ ఇయర్ అండి
సెకెండ్ ఇవాళ మీరు డిన్నర్ చేసారా
హా చేశాను ఫస్ట్ పూర్తిగా నే అడిగింది పూర్తిగా చెప్పండి గదా అండి
ఆ చెప్పండి
హా మీ బ్రదర్ ఇప్పుడు ఏక్ ఏ కాలేజ్ అండి
ఆయన హైదరాబాద్ లో ఒక కాలేజ్ అండి
కాలేజ్ అంటే మంచి కాలేజేనా పేరు పేరు ఉన్న కాలేజేనా అండి
అవునండి అందులో మస్తు సెలబ్రిటీస్ వాళ్ళు అందరు గుడ్ ఒస్తారు
చదువుతరా అండి మీ బ్రదర్ బాగా లేకపోతే అంటే అలానా
ఇక్కడ ఉన్నప్పుడూ హోమ్ టౌన్ లో కొంచం యావరేజ్గ్ ఉండ్య అక్కడికి ఎళ్నంక మంచిగ జదువ్ కుంటున్నాడు అండి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఒస్సై ఉన్నాయి ఇక్కడ ఉన్నప్పుడు సిక్స్టీ సెవెంటీ వచ్చేది అక్కడ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఒస్తున్నాయి ఇప్పుడు
హహా ఓకే అండి ఇప్పుడు మీరు ఎక్కువ చదువుతరా మీ బ్రదర్ ఎక్కడ్ చదువుతరా ఎవ్వు ఎవరికి పర్సెంటేజ్ ఆఫ్ మ మార్స్ ఎక్కువ ఉంటాయండి
నాకే ఎక్కువ ఉంటాయండి కంపేర్ జేస్తే
మీ బ్రదర్ కంటే మీరే ఎక్కువ అండి అంటే మీ బ్రదర్ కంటే నాలెడ్జ్ మీకే ఎక్కువ ఉండదా లేక్పోతే మీ మీక్ కంటే మీకంటే మీ బ్రదర్ కు తక్కువ ఉన్న నాలేజ్ అన్ మీరు అనుకుంటున్నారా
ఇద్దరికి మ్యాజిమమే ఉంది కాకపోతే నేను కొంచెం స్టడీస్ మార్క్స్ లో నా ఎక్కువ వస్తాయి ఆయనకి కొంచం బయట నాలెడ్జ్ లో ఎక్కువ నాలెడ్జ్ ఉంటంది అన్నట్టు
ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ లో ఎవరు ఎక్కువలు పాల్కొంటరండి మీరు పాల్గొంటరా మీ బ్రదర్ పాల్కొంటరా ఉన్ అహా మీరు ఎట్లా అండి మీరేం చెప్పండి
ఆ ఇట్లా ఆ ఆనంద్ మేళ గాని ఇట్లా ఇంకేమన్నా కలెక్టర్ దగ్గర అట్లా ఏమన్నా ఉంటే నేను డాన్సెస్ కూడా చేస్తా అండి మా తమ్మునికి అసలు డ్యాన్స్ అంటే ఇష్టం ఉండదు
ఓకే ఓకే ఓకే ఓకే మీరు ఏ టైప్ ఆఫ్ బ్రాండ్ చేస్తారండి
నేను ఫోక్ ఎక్కువ చేస్తా అండి కానీ నాకు క్లాసికల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది
ఓకే అంటే మీకు క్లాసికల్ పిచ్చా అంటే మీకు క్లాసికల్ అంటే కూచిపూడి భరతనాట్యం అలానా
లేదండి సెమీ క్లాసికల్లో ఒక డ్యాన్స్ వచ్చు బట్ కంప్లీట్ క్లాసికల్ గానియితే లేదు బట్ నేర్చుకోవాల
అ సెమీ సెమి క్లాసికల్ లాంటి ఏ డ్యాన్స్ అండి
అది పౌర్ణమి మూవీలో భరత వేదముగా సాంగ్ ఉంటది చూడండి
ఆ సాంగ్ లో ఓ డ్యాన్స్ హీరోయిన్ ఎలా అ నృత్య ప్రదర్శన చేస్తారో చార్మి గారు అలా మీకు చాండి రన్నా
అవునండి
అంటే కుండలు పెట్టుకొని నెత్తి పైన చేయ్యగలుగుతారా అండి మీరు అలా
లేదండి కుండలు పెట్టుకొని కాదు కాని వితౌట్ కుండలు చేయగలుగుతా అంటే అవే సేమ్ స్టెప్స్ ఉండయి కదా వేరే వేరే స్టెప్స్
వేరే వేరే ఎవరన్నా మీకు మాస్టర్ ఉన్నారా అండి లేకపోతే ఎవరన్నా
మాస్టర్ ఒకటి నేర్పించిందండి ఇన్స్పిరేషన్ ఏం లేదు బట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అదే వస్తది
చేసారా అండి ఇంతకు ముందు ఏమన్నా మీరు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏమన్నా
బోలెడు చేసినానండి కౌంట్లెస్ చిన్నప్పటి నుంచి అయితే
అంటే ఇప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎన్ని అంటే ఇంచు మించు ఒక సుమారు ఫైవ్ ఇయర్స్ లో ఎన్ని మీరు అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ కు మీరు అటెండ్ అయ్యారండి
నేనైతే లెక్క పెట్టుకోవట్లేదు గాని ఈ మధ్య కొంచెం ఆ డిగ్రీకి వచ్చినాంకా తగ్గింది కాని అంతకు ముందు నేను క్లాస్ స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఇంకా చేస్తున్నా అండి ఎవరి గణేష్ చతుర్థికి గాని ఆ ఆగ్ ఆగస్టు ఫోర్టీన్త్ కి గానీ ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఇట్లా ఏ ఉన్నా ఒకటి చేస్తుండే మళ్ళ బాలభారతి అనే ఒక స్కూల్ ఉంటది ఇక్కడ అక్కడ కలక్టర్ అవార్డ్ మళ్ళ ఆసిఫాబాద్ లో కలక్ క్టర్ అట్లా ఎస్పిఎం అని ఉంటది ఇక్కడ మాకు అక్కడ ఏమన్నా ఫంక్షన్స్ అయినా కూడా అందులో గ్యాదరింగ్ ఫంక్షన్స్ ఏవనా విఐపిస్ వస్తే అట్లా
మీరు ఇంతవరకు చేసిన ప్రోగ్రామ్స్లలో మీకు చానా నచ్చిన ప్రోగ్రామ్ యాక్టివిటీ అంటే ఎక్కడదండి
ఉమ్ నేను కాలేజ్ అని చెప్పచ్చు ఎందుకంటే కాలేజీ లో అయినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వచ్చింది నా దానికంటే ముందు హైదరాబాద్ లో ఒకటి నా పుష్ప మూవీ హీరో ఉన్నాడు చూడండి హీరో పక్కకు
కేశవ కేశవ చ జగదీశ చంద్రశేఖర్ ఏమో అంటారండి
అవును హాయ్ మచ్చా అని అంటాడు
ఆ
పుష్పమూవీలో అయితే ఆయన ఆయన ఇం ఇంకా జ్యోతిక అని ఉంటది ఉంటది హీరో సైడ్ క్యారెక్టర్
అవును
అయితే వాళ్ళిద్దరు వచ్చి అప్పుడు అవార్డు ఇచ్చిందండి అప్పుడు చిన్నప్పు ఏ అనిపిించలేగాని హైదరాబాద్ లో
ఎ ఎక్కడా అండి అది పర్ఫార్మెన్స్ చేసిన స్టేజ్ ఎక్కడా అండి
అది బాగా రోజుల అైతుందా అండి నాకు గుర్తులేదు
ఓకే అండి మీరు ఎప్పుడన్న రవీంద్ర భారత్లు మీరు ఎప్పుడన్నా రవీంద్ర భారత్తులు ఎప్పుడన్నా మీరు ఉన్నత్తరప్రదేశ్ చేయడం జరిగిందండి
అవునండి రీసెంట్లీగా కూడా చేసా రీసెంట్లీనే
రవీంద్ర భార్యతిలో మీరు చేశారంటే మీరు గొప్ప స్థాయికి వెళ్ళినట్టు అండి ఎందుకంటే పెద్ద పెద్ద పెద్ద పెద్ద కళాకారులకు దొరుకుతుంది స్టేజ్
అవును
రవీంద్ర భార అంటే చాలా గొప్పదండి అటువంటి స్టేజ్ దొరికిందంటే మీరు చనా అంటే మంచిగా పర్ఫార్మ్ చేస్తారు కాబట్టి మీకు అది ఇచ్చే అది మీకు అట్లా ప్రోత్సహించ మ జరిగింది మీకు
అవునండి
ంచి ఇన్ ఫ్యూచర్ లో డ్యాన్స్ డ్యాన్స్ మీద ఇంకా ప్రతిభ మీరు కొనసాగించాలనుకుంటున్నారా లేద కాకపోతే మరి ఉపసంహరించాల అనుకుంటున్నారా
లేదండి డెఫినెట్లీ నాకు ఇట్లనే సపోర్ట్ మా మమ్మీ పేరెంట్స్ లాగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కంటిన్యూ చేస్తా బట్ మక్సిమమ్ ఇన్ అయితే ఉండదు నాకు తెలిసు ఎందుకంటే అప్పుడు జాబ్ అవి ఇవే ఉంటది కదా స్ట్రగుల్
అంటే మీరు జాబ్ చేద్దాం అనుకుంటున్నారా అండి
అవునండి ఇప్పుడు జాబ్ లేకపోతే ఇప్పుడు ఈ డ్యాన్స్ అనే జస్ట్ మనటి సెల్ఫ్ సాటిస్ఫాక్ అది ఒకే ప్రొఫెషనల్ అయితే పెట్టరి ఇవన్నా ఒకకా జాబ్ లాగా
ఇప్పుడు చాలనాా మటుకు చా లా మంది యూట్యూబ్ లో ఇట్లా ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు అలా మీకు చెయ చేయ్యాలనిపించదా అండి ఎప్పుడు కూడా
పర్చునిటీ రళ్ ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో కోసం అయితే వచ్చింది
ఆ
కానీ డ్యాన్స్ కోసం చిన్నప్పుడు ఒకసారి వచ్చింది కానీ అది యూటిలైజ్ చేసుకోలేదంతా
ఇలా ఫోక్ సాంగ్స్ మీకు ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే చేద్దాం అనుకుంటున్నారా అండి మీరు
అవునండి ఖచ్చితంగా ఒకవేళ మంచి ప్లాట్ఫామ్ ఉంటే
ఆహా అంటే ఒకవేళ మంచి ప్లాట్ఫామ్ ఉంటే కనుక ప్రదర్శన అనేది చూపెట్టాల అనుకుంటున్నారు
ఎయస్
ఆ ప్రతిభ మంచిదే అండి మీ లోపటు ఉన్న ప్రతిభ కానీ మీకు మంచి ప్లాట్ఫామ్ అనేది దొరకడం లేదు దొరకాలని చెప్పే కోరుకుంటున్నామ అండి మరి ఇప్పుడు ఈ ఇప్పుడు రానున్న సమయంలో ముందస్తు రోజులలో ఏమన్నా మీకు ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా అండి మీకు
ఇప్పుడైతే లేవండి స్టడీ కోసమే ఫోకస్ చేస్తా న్నం
సరే ఓకే అండి మీతో చాలా మాట్లాడి చానా మంచిగా అనిపించిదండి మీరు మంచి సమాచారం ఇచ్చారు ధన్య వాదాలండి
ఓకే అండి బాయ్
ఆ